అం
ఆ చెప్పు మీ తమ్ముడు
అందే వాడు సరిగ్గా ఏం జెప్పట్లే. ఒక్సారి కనుక్కోవాలి నేనే ఎళ్ళేసి
ఎవరి దగ్గరకెళ్ళేసి?
వాళ్ళ ఫ్రెండ్స్ అయినా ఆళ్ళెవ్వర్నైనా అడగాలి అది ఏం స సరిగ్గా చెప్ వాళ్ళకి ఎగ్జామ్స్ కూడా అయినయి తెల్సా పార్ట్వి వాళ్ళకిమ్ ఆడిలో అటెండెన్సెట్లా మన స్కానర్ అంటా ఇప్పుడు ఆడి సెషన్స్ అయితున్నాయి వాళ్ళకి. మనకూ స్కానర్స్ ద్వారా అటెండెన్స్ తీసుకోలేదా?
ఓ వాళ్ళు జేసిందా?
ఉ ఆ నితిన్ వాళ్ జేస్తున్నం
అదేనా? ఊ ఊ మరి ఇప్పుడేటంట వాడు?
ఏమో రేపొక్సారి క్లారిటీగా వాన్నే అడుగుత ఫస్ట్
ఊ
తర్వాతేంజెయాలో ఆలోచించాలె.
పెద్దోడు అంటే కొంతమంది చిన్నగా పుడతార్గా ఇంక మరి?
ఏం ఏంటి?
ఆహ ఒక రీలూ చిన్న పిల్లల్గా ఉన్నారు వాళ్ళు పెళ్ళి అంటే చిన్న పిల్లలే కానీ డిసార్డర్ తో పుడతారు కదా పెద్దోళ్ళె కానీ చిన్నగా ఉండిపోవడం.
ఆహా
అర్థమైందా?
అర్ధమైంది.
ఉమ్ అల
చూసావా నేన్ బంపింది ట్యూటోరియల్
చూడ్లేదింక పడుకున్నాన్గా మధ్యాహ్నం. లేదసల్ నువ్వు అప్పుడు పంప్ పవాప్పడికే సిన్మా జూస్తున్నాం మేము నేను, కమల కల్కి. అది చూడ్లేదని ఆ
థియేటర్ లో జూసార్గా
నేన్ జూసాను కమ్ల జూడ్లే.
కమల రాలే అప్పుడూ?
ఆహా కమల బర్డే రోజు నేను నేనూ ది చ్చి నేనూ భవ్య ఎళ్ళాం.
ఆ
అసల్కారోజు కమలాాల్ డాడీన్ చాలాసేపడిగాం దాని బడ్డె రోజే. ఆళ్ డాడీ మీరెక్కడికైనా పం ఎళ్ళం పంపిస్తానేమో గాన్నేన్ సిన్మాలకు మాత్రం అస్సల్పంపించను సిన్మా థియేటర్కస్సల్ పంపించను అన్ అంకుల్ ఇది ఒక్కసారికే పంపిచ్చండి దాని బర్త్డే కదా అన్ టే ఒక్కసారి కాదమ్మా అరసారి కూడా పంపనన్నారు.
బర్త్డే రోజు దాన్ని తీసుకోకుండా పోయారా.
ఆ మరి ఏం చేయాలి
నైస్
అయితే మేము పోయాము నేను అప్పటినుంచి మళ్ళీ ఆ సినిమా చూడలే.
ఊ
అందుకని నిన్న్
అంత పెద్ద మూవీ చూడలేదులే చూడలేము.
హా ఇది చూస్తున్నప్పుడూ అని అయితే నేను కూడా చూస్తా అని స్టార్ట్ చేసాం. ఎప్పుడు మేమ్ తిన్డానికి టూ ఫార్టీకి ఎళ్ళామే ఆహ టూ థర్టీకి ఎళ్ళాము రైస్ అప్ అప్పడికి పెడుతుంది రైస్ అయిపోయిందని అది ఉడికేసరికి టూ ఫిఫ్టీ టూ ఫిఫ్ ఫిఫ్టీ ఫై అట్ల అయ్యింది త్రీకి తిన్నాం అనుకో ఇంకా స్టార్ట్ చేయడం. త్రీ థర్టీకీ అలా అయింది అప్పుడు తినేసి పైకి వొచ్చాం.
ఊ
అయితేనేమించీ అప్పుడూ ఊ స్టార్ట్ చేశాము స్టార్ట్ చేశాము ఒక ఫిఫ్టీనో ట్వంటీ మినిట్స్ అయింది నాక నిద్ర వచ్చేత్తుంది. నేను ఆల్రెడీ చూశేసాను కదా అది. మరేమో మరి నాకు నిద్ర వస్తుంది ఫుల్లుగా ఇంక సరేనువ్వు చూస్ కో అని నేను పడుకుండ్ పోయా నేన్ నీక్ కాల్ చేశానా అప్పుడే జస్ట్ లేయిసి మొహం కడుకొని వచ్చి నీకు కాల్ చేసా
ఓకే
ఊ అది మాటర్
అ
ఇంకా అప్పట్ నుంచీ ఇంకా ఫోన్ చూశా పార్దుతో మాట్లాడా తిన్డానికి ఎళ్ళా తినేశి వచ్చాకా ఇలా బయట కూర్చున్నాం ఫోన్ చూస్తున్నాం అదీ నేను పక్కపక్కన.
నైస్ రీతుకా
ఊ రితిక రితికాళ్ రితికాక్క్ ఫ్రెండ్ ఉందిగా ఆళ్ళిద్దరు మా ఎదురు హాస్టల్
రోజ్ ఎల్తదా
రోజు ఆమె వస్తది ఈమె గూడా ఎళ్తది
హహ
ఆల్ క్లాస్ మెట్స్
ఆహా
ఆ ఇంక మేమ్ అందుకే బయట ఉన్నం అందుకని కదూ ఆ
మెమోస్ మెమోస్ వచ్చినయా సెవెన్ సిక్స్త్ సెమిస్టర్ది.
సిక్త్ సెమ్మ్ ది రాళే
ఫిఫ్త్ వరకేగా మన దగ్గర ఉన్నయి ఇప్పుడు అంటే స్కాలర్షిప్ కేే పెట్టాలి.
అన్నిలో వస్తాయి క బాక్స్ అదే సంవిధాలు
అవవ
హ్మ్
ఒకవేళ ఫిఫ్త్ ఫిఫ్త్ పెట్టొచ్చు అనుకుంటా నాకు తెలిసి
నా హ
అవును
అ
ఫిఫ్త్ లో వసే ఫిఫ్త్ చి ఫిఫ్ ఫిఫ్త్ వి కాదు కాదు సిక్స్త్ వి రిజల్ట్ వచ్చింది కదా
ఆ
సిక్త్ అసలు ఎవరు మాట్లాడని కూడా మాట్లాడలే ఫిఫ్త్ది ఏమో అందరికం కోవచ్చు సరికా అందరూ దాని గురించి మాట్లాడారు చాలా రోజులు
నవును
సిక్స్త్ ఎవ్వరు పట్టించుకోలేదు అసలు రిజల్ట్స్
ఆ అసలు ఎవరెవరిని కూడా అడుగులే నాకు తెలుసా సిక్స్త్ సిక్స్త్ కూడా ఎక్కువ వచ్చుంటాయి అందరికి అందుకనే ఎవ్వరు మాట్లాడలేదు.
అవును.
ఎక్కువ వచ్చాయి కదా ఇంకాళ్ళ గురించి తెలుసుకోవడం ఎందుకులే అని లైట్ తీసుకుంటారు. ఆ
ఎవరికి ఎంత వచ్చాయో అసలు తెలివని కూడా తెలవదు.
వీళ్ళకి తెలుసు అప్పుడు నన్ను ఆ రోజు సింధు వాళ్ళు అడిగారు స సిం శవసింధుకి నైన్ పాయింట్ త్రీ పై సేమ్ నాలాగే సింధు కి సాయి సింధు కి నైన్ పాయింట్ జీరో ఫైవ్ సాయి సింధుకిి సాజియా కి ఇద్దరికి సేమ్ నైన్ పాయింట్ జీరో ఫైవ్ పాపం నయం బానే వచ్చినాయిలే నీకు లాస్ట్ టైమ్ మంచిగా వచ్చినాయిగా
అప్పుడు కూడా నైన్ పాయింట్ జీరో ఫైవ్
అవునా
నాకు మంచిగా వచ్చింది థర్డ్ సెమిస్టర్ లో ఆ
ఆహా అసలు నాకు నాకు ఒక్క ల్యాబ్ కూడా టెన్ టెన్ వేయలేదే పాయింట్స్ అసలు ఎప్పటి నుంచి తెలుసా సి సింధుకిి శవ సింధు అన్ని టెన్ పాయింట్స్ యే ల్యాబ్ వి ఒసేయ్ అసల్ మాక్ ఎన్ని ఓస్ నాకు ఎయ్యనే ఏయ్యట్లే తెలుసా అంతే కాదు ఏ ఆ రోజు ఏఐ స్పెషలిస్ట్ ఎక్స్టర్నల్ రాదు నేను ఎంత కష్టపడిపోయి చేసా తెలుసా లిటరల్ గా నా నాకు చాలా హ్యాపీ అనిపించింది నా ప్రాజెక్ట్ చూసి నాకు నచ్చింది. ఎందుకంటే బాగా అయ్యింది నాది ఎగ్జిక్యూటివ్ నేను ఆయన ఆయన ఎన్ని మార్క్స్ వేసుకున్నాడో తెలీదు గాని నేను మాత్రం నాకు నన్ను తక్కవేసడే థర్టీ త్రీయో థర్టీ టూ యేసాడు ఆ థర్టీ వన్ ఎంతో ఆ థర్టీ త్రీ అంది అంతే ఇప్పుడు అక్కడ తక్కు అక్కడ తక్కువేసాడు. ఇక్కడ తక్కువేస్తే మళ్ళీ ఎయిట్ ఎయిట్ పాయింట్స్ వస్తాయి నాకు ఈయన ఒకవేళ ఏస్తే ప్లస్ అది టూ టూ క్రెడిట్స్ కదా అంటే ఇంకా తక్కువ వస్తాయి నాకు ఒక క్రెడిట్ ఉంటే ఎయిట్ పాయింట్స్ వచ్చినా నేను లైట్ తీసుకునే దాన్ని టూ క్రెడిట్స్ కాబట్టి ఇంకా తగ్గుతాయి అయితే నేను ఆ ఆయన దగ్గరికి వెళ్ళి ఆ ఎక్స్టర్నల్ అయిపోయిన కొద్దీసేపు ఆయన కోసం వెయిట్ చేసి సార్ నేను ఇట్లా బాగా చేశాను మీరు అట్లా తక్ వేసారు నాకు ఇంటర్నల్ లో కూడా ఈసారి ఎక్కువేయండి అని పేరు కూడా రాసుకున్నాడు తెలుసా నాది రికితాది ఇంకొకళది ఎవరిదో గుర్తులేదు నాకు కు మాతో పాటు వచ్చారు గుర్తులేదా ఆమె ఎవరో అయితే రాసుకున్నాడు తీరా వచ్చి చూస్తే నైన్ నైన్ ఉన్నది లే కానీ మిగతావాళ్ళకి టెన్ పాయింట్స్ ఏ
అవును దాని సోది దాన్
నాకు ఓన్లీ ఏఆర్ బిఆర్ ఒక్కటే టెన్ పాయింట్స్
హుహు
ఇంకా మిగతా వన్నీ నైన్లే తెలుసా కనీసంలో కనీసమే నాకు సబ్జెక్ట్స్ లో ఈసారి టెన్ వచ్చినాయి మిగతావన్నీ నైన్ నాకు ఎందులో పోయింది తెలుసా ఇందులో ఈ ఫ్లిస్ ఎయిట్ మిగతాయనన్ని నైన్ టెన్లే
ఆ హ
హామ్ ఫ్లిస్ కష్టంగా వచ్చిందిగా మనక అన్ని దీప చన్నీస్ ఏమంటారు దాన్ని
సాల్వ్ సాల్వింగ్ వచినైగా హు
తగ్గిపోయినా అసలు ఫోర్త్ ఫిఫ్త్ చీ ఫిఫ్త్ సిక్స్త్ లో
నాకైతే అసలు ఫోర్ ఫోర్ ఫైవ్ నాకు అసలు ఆ ఫేజే లేదు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అసల అన్నీ థర్డ్ ఫిఫ్త్ నాకు ఒకే పర్వాలేదు నాకు ఆ మార్క్స్ నేను అడ్జస్ట్ అయిత కాని ఫోర్ అయితే నా వల్లే కాలేదు అసలు తెలుసా ఫోర్ కానీ చ్చు థర్డ్ ఇట్స్ ఓకే థర్డ్ ఎయిట్ పాయింట్ ఎయిట్ ఫైవ్ నేను నేను అంతే అనుకున్నా జస్ట్ ఒక నైన్ వస్తే చాలు అనుకున్నా కానీ ఎయిట్ పాయింట్ ఎయిట్ ఫైవ్ వచ్చింది ఓకే నాకు పెద్ద అది బాధ అనిపియలేదు కానీ ఫోర్త్ సెమ్మె గోరమే ఎయిట్ పాయింట్ టూ ఫిఫ్త్ సెమ్ కూడా నేను బాధపడ్డా అందరికీ నైన్ ప్లస్సులు అందరికీ అసలు సాదియాకి అయితే నైన్ పాయింట్ ఫోర్ అప్పుడు
హ్మ్మ్మ్
ధ్యానికి
అవును
అప్పుడు నేను ఫోర్త్ సెమ్ ఫిఫ్త్ సెమ్ కొంచెం బాధపడ్డా ఘోరంగా
ఫిఫ్త్ అసలు నేను చూడట్లేదు పటిన్చుకోవట్లేదు గాని ఫిఫ్త్ సిక్స్త్ పోయినాయి రెండు
ఒసే రెండు నైండ్లొచ్చినాయ్ కదే దీపూ
నైండ్లొచ్చినాయ్ బైటెట్లొచ్చినాయ్
బైట ఎట్లొచ్చినాయ్ కాదు నీకిప్పుడు
నాకు ఎందుకు తెలియట్లేద్ దెల్సా నాకు ఓవరాల్ గా ఈక్వల్ గా మెయింటెన్ అవుతుంది అందుక్ దెల్వడ్ ట్లేదు నాక్ థర్డ్ సెమిస్టర్ లో ప్లస్సైంది
థర్డ్ సెమిస్ట్రెంతొచ్చింది నైన్ పాయింట్ త్రీ ఫైవ్ గా
టూ ఫైవ్ అప్పుడు అందర్కి తక్కువొచ్చినాయ్ గదా
ఓకే
అందర్కి ఎయిట్ లో వొచ్చినాయ్ గదా
ఆహా
అప్పడిది ఇంకా అంటే తెల్వనియ్యకుండా జేస్తుందది కానీ చూస్కుంటే అందరికి ఎక్కువొస్తున్నాయ్ ఫోర్తు ఫిఫ్ ఫ్తో సిక్స్తో కొని కొంచమూ నాకేమో అక్కడక్కన్నే వస్తున్నయ్ నైను ఎయిట్ పాయింట్ ఎయిట్ ఫైవు
మీకైనా నీక్ నైండ్లు మూడు సార్లో, నాలు సార్లో వొచ్చినట్టున్నాయ్ గా
త్రీ
ఆ మాకు రెండు
ఆ నీకొచ్చింది పెద్దదమ్మా నైన్ పాయింట్ సిక్సూ
ఆ ఓస్సా నిజం జెప్తున్నాను. ఆ కొట్టక్ పోయి ఆ ఎవ్వరు కట్ కొట్టలేరు అంటే నాక అవార్డు ఏమైనా వొచ్చిందా రాలేదుగా
అంటే జస్టు లోనే వోయింది గదా ఇంకొక అమ్మాయ్ ఉండ
ఆ చాల్లే రాలేదు గదా కొట్టలేరు అంటే బీ చేయలేకున్నా నైన్ పాయింట్ సెవెనొచ్చిందిగదా అలా ఐతే
అవును ఆ సెమిస్టర్ లో గాక కున్న వేరే సెమిస్టర్ లో ఇట్లా వొస్తే అసలు ఉంటగ్గా మరి
ఉండద్ ఉండేద్ అవున్ నిజమే కానీమ్ ఆ అదొక్క సెమ్మే నన్ను కాపాడిందేమోనే ఎయిట్ పాయింట్స్ అట్లా రాడాన్కి నిజం చెప్తున్నా
ఆహా
దంటే నాకి ఎయిట్స్ లో వొచ్చిన్ న్వన్నీ అ తక్క్వే ఘోరం అసలు ఎయిట్ పాయిన్ టూ అనేదీ నేనూ అసలు అనుకోలేదు ఎక్స్పెక్ట్ జేయ్ లేదు నాకు నాక్ నేననుకున్న స్టార్టింగ్లా నాకెలా వొచ్చిన ఎ పాయింట్ ఫై ప్రతి సెమ్మే ఎయిట్ పాయింట్ ఫై అబో వొస్తే చాలు అని
ఊ
థర్డ్ సెమ్ ల్లో అనుకున్నా నేను
అవ్వునూ
తీరమ్మొస్సే ఫోర్త్ సెమ్మర్ కి రిజల్ జూస్తే ఎయిట్ పాయింట్ టూ అస్సలు గుండే పగిలీ అసలు ఘోరమైంది అప్పుడైతే
ఉహు
హూ
సరేలేమ్